హలో నమస్ స్కారం
నమస్కారం బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారండి
బానే ఉన్నామండి ఏం చేస్తున్న అండి తిన్నారా
తినలేదండి మీరు అది మీ భోజనం మైంద అండి
ఆ అయిందండి మా భోజనం ఏం చేస్తున్నారా అండి ఇంకా అంతా బాగేనాండి బాగున్నారా అందరు
తిన్నారాండి
కెమెరా కూడా మంచిగానే ఉన్నావండి
ఊ
ఆ
వండుకున్నదని
మేము ఇయాలా టమాటా కూర వండుకున్నామ అండి మీరేం కూర వండుకున్నారండి
మై చాపల కూరండి
చాపల కూర అవును మీరు ఎక్కడ ఉంటారండి ఇప్పుడు
మన్న ఇక్కడ ఇంటి దగ్గరనే ఉంటాండి మీరు ఎక్కడ ఉంటారండి
మేము ఇక్కడ హుజురాబాద్ దగ్గర ఉంటామండి
ఏం చేస్తుంద ఉందా రని మీరు ఆ
మేముేం ఏం లేదండి పొలం కాడికీ పోతుంటాం పొలం పని చేసుకుంటు ఉంటుంటాం అండి మాకు పొలం పొలం అంటే చాలా ఇష్టం అండి మీకున్నదండి పోలం
ఉందండి మేము కూడా వెళ్తామండి అప్పుడప్పుడు
ఆహా హే అవును మీ పొలంలో ఏమి ఇస్తారండి అంటే ఇట్లా మా ఇంటిది బియ్య దా లేకపోతే మక్కజొన్నలా ఇట్లా వేరే వేరూ ఉంటాయి కదండి ఏమి ఇస్తార రండి అలా
వారి ఇస్తామండి మేము మీరేమి ఏస్తారండి
మేము చాలా రకాలు ఇస్తాము అండి పత్తి పెడతాం ఇట్లా మొక్కజొన్న ఇట్లా పెసార్లు కందులు ఇవన్నీ ఇస్తామండి అట్లనే మాకు చనా ప్రాఫిట్ ఉంటందండి అంటే చాల లాభం ఉంటదండి వాటి వల్ల
ఏది ఇస్తే బెటర్ మంచిదండి పంటలాందులో
పంటలలా అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ఓన్లీ మంచిగా వండేది అంటే వారి వేస్తేనే మంచిగా పడుతుంది కాని ఎలాంటి ఇబ్బంది ఉండదండి వాటి వల్ల అంటే కష్టపడడం ఏమి ఎక్కువ అసరం లేదండి కొంచెం ఎప్పుడైనా మనం నాట వేసినప్పుడే పని ఉంటదండి మనకి తర్వాతికి ఏం పని ఉండే తర్వాతికి మొత్తం మందులతోనే కేటాయిస్తామండి వాటిని మొత్తం ఆ అవునండి మీరేమి ఇస్తారంండి ఎక్కువ
మేము పతి వేస్తామండి వారి వేస్తామండి
అవును మీకెళ్ళి వర్షం పడుతుందండి ఈ మధ్యలో
లేదండి ఎండే కొడుతుందండి మీకెళ్ళి కొడుతుందండి
నాకతే నిందామన్నా ఫుల్ వర్షం పడ్డది చాలనా ఇక్కడ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి ఇక్కడ చానా అంటే చనా ఇబ్బందికరంగా ఉన్నదండి అసలు అటు ఇటు నడ నడదాంమన్నా కూడా నడవనికి ఫుల్ వాటర్ ఫుల్ నీళ్లుు ఉన్నాయి నడవనికి కూడా వస్తలేదు పొలకు కూడా పోనీకి వస్తలేదండి
మరి పంట ఎట్లాండి మరి వర్షాలకి మరి పాడు కాదండి
అదే చూస్తున్నాం అండి ఇప్పుడుక అంటే ఇక ఇట్లా ఇప్పుడు ఇప్పుడు పాడయితే మళ్ళీ వచ్చేసరయినా మంచిగా పడుతుంది కదండి ఇప్పుడు ఏం చేయలేం కదా ఇట్లా అనుకోకుండా ఇట్లా ఈ సమయంలో వర్షాలు పడ కానీ ఈ సమయంలో వర్షాలు పడడం వల్ల చాలా కష్టం అవుతుందండి ఆ
అమ్మ వాళ్ళకి ఇట్లా బాగున్నారా అండి
బాగానే ఉన్నారంండి మీ అమ్మవారు మీ నాన్న వాళ్ళు అందరు బాగున్నారా
ఆ బాగున్నారా ఆండీ
అవును మీరు మీకు పెళ్లిి అయిందా అండి
హమ్ అయింది
ఓకే అండి ఇప్పుడు అంటే మీకు ఆన్ దాసు ఎన్ని ఎకరాలు ఉంటదండి పాలం మాకు కాలేదండి మాకు ఇంకా లేదు ఇంకా మేము ఇంకా జాబ్ చేస్తేనే ఉన్నామండి జాబ్ కొరకే ఇంకా ప్రయత్నిస్తున్నాం
అవుండి ఎంత ఉంటుందో నాకు తెలియదండి నేను బయి దగ్గరికి వెళ్ళానండి
ఓకే ఓకే అండి నీకు ఏమేమి కూరలు చేయొచ్చండి ఇంట్ల
నాకు ఆ అంటే చాలా వరకి అన్నిీ వస్తాయిండి కాకపోతే ఒక్కొక్కసారి మంచిగా ఉంటే ఒక్కొక్కసారి మంచిగా ఉండవండి
ఓ అవున అండి మంచిది మంచి ఆ ఏమన్నా ఇక్కడ ఇక్కడ పండుగ మంచిగా జరుగుతాయంండి
అవునండి మా దగ్గర మా దగ్గర సంక్రాంతి బాగా జరుగుతదండి ఎడ్లుగా ఎడ్లతోటి బండి కట్టి రంగులు వేసి ముగ్గులు వేసి చాలా బాగా జరుగుతుందండి గుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మొక్కుకొని పట్టణాలేసి చాలా బాగా జరుగుతదండి జాతర కూడా జరుగుతదండి మీరు రావచ్చండి అ రావచ్చ అండీ
అంటే మమ్మల్ని మమ్మల్ని అన్నని అంటే మమ్మల్ని పిలిస్తే మేము వస్తామండి మమ్మల్ని పిలవంది మేము ఎట్లా వస్తామండి మాకు తెలియదు కదండి ఎక్కడ ఉంటారు
అందుకే అండి ఇప్పుడు చెప్పినా కాబట్టి నెక్స్ట్ సంక్రాంతికి రండి ఇక్కడికి మా లొకేషన్ కి
ఆ వస్తాండి ఖచ్చితంగా వస్తాండి
మీరు సంక్రాంతికి వస్ తే మేము అప్పలు చాలా రకాల అప్పలు చేేస్తామ అండి మీకు నచ్చిన అప్పలు కూడా చేస్తామండి మేము మీకు ఏం అప్పాలంటే ఇస్తామండి
నాకేం ఎక్కువ అంటే ఇవింట సకినాల అంటారా వాటిని ఏం సంథింగ్ ఏమ
ఆ సాగనాల అండి మీకు ఇష్టం
ఆ అంటే ఇష్టమ అండి సో ఇక వాటి వల్ల నేను ఎక్కువ పండుగకు పోయడం వల్ల ఈ వీటి కొరకే పోతాండి తినాటానికే పోతా
అవునండి అమ్మా ఏసి సరే
ఆ మాఅమ్మాయి మా నాన్న కూడా చేస్తడండి మేము పొలం కడిగిపోవడం వల్ల ఇక వాళ్ళే చూసుకుంటారండి మొత్తం
ఉగాది పచ్చడి చేస్తారండీ మీరు
ఆ ఉగాది పచ్చడి కూడా చేసుకుంటామ అండి మేము ఉగాది పచ్చడి చేసుకుంటాం మేము అట్లాగే ఎ మేము పొలంకాడికి అంటే ఇ మాకు కంటిన్యూ అంటే రెగ్యులర్ రోజు రోజుకి పోతామండి పొలంకాడికి
అవునండి
ఆ
ఈ ఎండాకాలంలో ఏం పండ్లు ఎక్కువ దొరుకుతాయిండి
ఎక్కువ ఇడు ఇవి పుచ్చకాయలు ఇవి ఈ ఈ తోటలు పెడతామండి మాకెళ్ళి
హ అవి కూడా పెడతార అండి
ఆ క అంటే మాకాడ ఉన్నది ఒక ఇరవై ముప్పై ఎకరాలు అండి దాని వల్ల అన్ని మొత్తం అన్నీ ఒకొక్క ఏ ప ఏ కాలంలోల్ల పంటలు పెడుతా ఉంటాం అండి మేము అప్పుడప్పుడు సో వాటి వల్ల మాకు దిగుబడు అనేది మంచి పంట పండుతుంది మంచి లాభం కూడా పొందుతామ అండి మేము వాటితో
ఆహా అవునా అండీ
ఆ మీరేం చేస్తారండి మీరు ఓన్లీ ఒరియా పెడతారు కావచ్చు అండి
మేము ఒరియా పెడతామండి ఎండాకాలంలో మొక్కజొన్న వేస్తారండి కాకపోతే అది పెద్ద రిస్క్ అండి మొక్కజొన్న వేయడం
ఆ అవునా అండి
అవునండి ఎండాకాలం రోజు నీళ్ళు పట్టడం చాలా రిస్క్ అండి ఈ మొక్కజొన్న వేయడం
ఆ అంటే మీ పొలాలలో ఇట్లా బోర్లు ఇట్లా ఇవన్నీ ఏముంటయా అండీ మీ పొలాలలో ఇట్లా
ఆ ఉంటాయండి పోలాల బోర్లు ఉంటాయండి కాకపోతే ఉంటాయండి బోర్లు కాకపోతే వాటర్ సరిపో నీళ్ళలు జరిపోవండి
ఆ అవునావునా అయినా కూడా ఈ కాలాలలా వర్షాలు చాలా పడతాయిండి ఈసారి వర్షాలు బాగా పడతాయిని తెలిసింది కొత్త కొత్త అయినా మీకు మీరు మీకు ఏ సినిమలుంటే ఇష్టామ అండి చాలా వరకి
ఏంటిదండి
ఆ ఆ మీకు ఏ సినిమాల్ అంటే ఇష్టం అండి
సినిమాలా అండి అమరన్ మూవీ అంటే ఇష్టం అండి అమరాన్ మూవీ త్రీ మూవ్ వి అవంటే ఇష్టమండి మీరు చూస్తారా అండి మూవీస్ ఎక్కువ
నేను కూడా చూస్తా అండి నేను అప్పుడు కాంతారా సినిమాస్ ఇట్లా ఇవన్నీ చూసినాండి కాంతారా అంటే చాలా బాగుంటాదండి
అవునా అండి నేను చూడలేదం డే మీరు చెప్పారుగా చూస్తామండి ఈరోజు
ఆ ఈ రో చూడండి చానా అంటే చానా బాగుం ఉంటది అంతా మళ్ళా ఒక్కసారి చూస్తే మళ్ళా మళ్ళీ చూ మళ్ళీ మళ్ళీ చూడ బుద్ధి అయితలేదా మీకు
ఉమ్ చూస్తామండి మా స్నేహితురాలు కూడా ఉందండి ఆమె నేను కలిసి ఇద్దరం చూస్తామండి
ఓకే ఓకే అండి చానా అంటే చానా బాగుంటది అట్లాగే ఆ ఇప్పుడు ఈ మధ్యలో కొత్త కొత్త ఇష్యూస్ అంటే వేరే వేరే అన్ని ఇష్యూ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని సమాజం మొత్తం ఎట్ల ఎట్లనే ఉంది అందుకనే ఈ సినిమాలలో కూడా జోలి గుడా ఎక్కువ పోవట్లేదండి
ఉ హా అవును
లో కొంచెం అయితే ఇప్పుడే మేము డ్యూటీకి వెళ్ళి వచ్చే అంటే అట్లా బయటికి వేచ్చినాము ఇప్పుడు వచ్చి తినాలండి తినాలి ఆ కర్రీ వేసుకోవాలి అంటే కూరలు వండుకోవాలి మీ అన్ని
మీరే ఏ వండుతారండి కర్రీస్
కూరల్ మేమే వండు కుంటామండి మేమే క కూరగాయలు తెచ్చుకోవాలి మేమే కూరగాయలు వండుకోవాలి చానా అంటే చానా కష్టంగా ఉందండి అంత
నండి ఏమేం కూర వండుత వండుతారండి మీరు
నేను అన్ని కూరలు వండుతాండి ఆ ఒక అంటే మటన్ కూర తప్ప అన్ని కూరలు వండుతానండి నాకు అన్ని కూరలు అంటే అన్ని కూరలు వండొచ్చండి
అవుండి బిర్యానీ చేస్తారండి మీరు
ఆ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తోండి మిమ్మల్ని కూడా చేసినప్పుడు కూడా మిమ్మల్ని కూడా పిలుస్తానేమో
ఆ ఆ వస్తామండి నే ను నన్న మా ఫ్రెండ్స్ స్నేహితురాలు ఇద్దరం వస్త
ఆ రండి మీరు మిమ్మల్ని తప్ప మీరు తప్పకుండా వెలు స్తా అండి మళ్ళ సరికియినా మేము ఇ తప్పకుండా పిలుస్తా అండి
అహ్ వస్తామండి మేము కూడా
ఆ మీ స్నేహితురాలు గిట్ల అంటే అందరు బాగుంటున్నారా అందరుూ ఇప్పుడు అందరు ఇప్పుడ ఇంటికాడనే ఉండవచ్చు అందరుూ
అవునండి ఇప్పుడు ఉగాది కాబట్టి మా స్నేహితురాలు మా సోదరులు మా చెల్లెలు అక్కలందరూ వచ్చేసారండి పండగ్ కింటికి
ఆ యా ఇల్లు మొత్తం ప్రశా అంటే సంతోషంగా ఉండచ్చు అండి కదా
చే నా అండి ఉ సరే అండి